హలో వినపడతాందా అండి
ఆ వినిపిస్తుంది అండి ఆ ఏం చేస్తున్నారు అయిపోయిందా టిఫిన్స్ ఏం చేశారు ఓ ఆ వెరీ గుడ్ ఇడ్లీ సాంబార్ బాగుంటది
యూ మీరు
ఆ ఏమా నేను ఎగ్స్ తిని రాగి మాల్ట్ తాగుతాను మార్నింగ్స్ ఎక్కువ ఆ పిల్లలంటే కాలేజ్ వెళ్ళిపోతారు కదా ఇదో వాళ్ళకి బ్యాంక్స్ ఇ చేసి ఏదో లైట్ టిఫిన్ ఆ చేసి పంపించాను ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ వేస్ సి యూ ట్రై చేసి అది అంతా ఆ హెల్దీ కాదు కానీ మార్నింగ్ టైం అయిపోతుందని చెప్పి
ఆ అంతేలేండి ఒటి క కడుపులో పోకుండా కొంచెం కళ్ళు తిరుగతాయి స్కూల్
ఆ అవును అవును అవును అందుకని అట్ల చేసి పంమ్ దీక్ చేశాను అయిపోయిందా వంట చేసేసారా
లేదండి టిఫిన్ వరకు అయింది చిన్న పెద్ద బాబు అయితే బయట వెళ్లాడు వాళ్ళ డాడీ స
ఓకే
ఆ ఇంకా చిన్నోడు చిన్నోడు అయితే పడుకో ఉన్నాడు ఇప్పుడే ఇడ్లీ తినిపించినాను ఆ ఆఫ్ ఇడ్లీ తిన్నాడు తినలే మళ్ళా
ఓకే ఓకే బాగా చ్ చిన్న బాబు
ఉ చిన్న బాబు ఒక్క బాబు వచ్చి వన్ ఇయర్ ఇంకో బాబు టూ అండ్ హాఫ్ ఇయర్స్
ఓ ఇంకా చిన్న పిల్లలు కదా అయితే వాళ్ళకి మంచి అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ బాబ అంటే కొంచెం కొంచెం తింటాడేమో కదా ఇప్పుడిప్పుడే ఆ దీనికి వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్డూ జంక్ ఫుడ్ కాకుండా అలా ఇవ్వాల్సి వస్తదేమో
కానీ పిల్లలతో చేరుకొని వాళ్ళు అవే ఇష్టపడ
అవే ఇష్టపడతారు అవును మనం ఏంటంటే వాళ్ళకి కొంచెం అవి లేకుండా జంక్ ఫుడ్ లేకుండా వేరేది రాగి బిస్కెట్స్ అంటే ఆ ఎగ్ ఎగ్ తో మనం ఇంట్లో పఫ్ చేయరు పప్పో లేకపోతే చపాతి చేసి సి
ఆ ఆ
చేస్తే దాంట్లో అట్లా మంచి ఫుడ్ అలవాటు చేస్తే చిన్నప్పటి నుంచి బెస్టు లేకపోతే ఈ ఈ ఫుడ్డంతా తిన్నారనుకోండి తర్వాత ఇంక మన మా వినరు అయ్యే కావాలంటారు
అప్పటికె సగం అలవా అయిపోయింది పిల్లల వల్ల ఆ ఫ్రె వీదిలో పిల్లలు అక్కపక్కన వాళ్ళు వాళ్ళతో చేరుకొని ఇంకా వాళ్ళు తినేదే అదే కావాల
అదే కావాలంటారు అవును అవును మీరు ఏవంట ఏ వంటలు బాగా చేస్ స్తారు
నేను నాన్ వెజూ అన్ని బాగా చేస్తాను
అవున నాన్ వెజ్ చేస్తారా
హా బాగజేస్తా
అవునా బిర్యానీ అయితే బాగా చేస్ చికెన్ బిర్యానీ మ చికన్ బిర్యానీ
ఆ వచ్చు ఏదన్నా డౌట్ ఉన్నా కూడ నేను యూట్యూబ్ లో చూస్
ఆ అవును అవును ఈ రోజుల్లో యూట్యూబ్ లొ అన్నీ వస్ మనం అవును మేము కొంచెం వంటలు నేర్చు కునేటప్పుడు అమ్మ వాళ్ళు చేసింది అట్ల చూసి నేర్చుకో మే కానీ ఇప్పుడు అలా కాదు చక్ యూట్యూబ్ లో చ చాల వస్తుంది
అప్పట్లో టీవీలో వేసే వాళ్ళు ఈటీవి షోస్ మేమయితే దాంట్లో కూర్చొని రాసుకునే దాన్ని ఇప్పుడు ఆ వంతాల్లో మనకి ఎప్పుడు కావాల అప్పుడు యూట్యూబ్ లో కొట్ ఏమం వంట కావాలంటే అ వంట వస్తుంది మనం చూసుకొని చేసుకోవచ్చు
హు
పాకో కాకపోతే వాళ్ళు చేసినట్టు పర్ఫెక్ట్ గ రాదు
ఆ అవును వాళ్ళు చేసేది కూడ మన కీ అన్ని ఇంగ్రీడియంట్స్ టైమ్ కి ఉండవు ఉండంటే మనం వెళ్ళి తీసుకొచ్చుకునే టైం ఉండ
ఉండదు
తోటి అడ్జస్ట్ చెస్ కద ఆ యూట్యూబ్ లో వచ్చే వచ్చే టేస్ట్ ఎట్లా ఉంటుదో మనకు తెలీయదు మనం కళ్ళతో చూసిందే మనం ఎలా చేసుకుంటే అది అది బాగున్
ఆ
ఇంకేంటండి ఇంకేం వంటలు బాగా చేస్తారు పిండి వంట అయ్యో లేచినట్టున్నాడుగా మన మాటలు మన మాటలకి లేచాడేమో
నే
ఆ అవును చిన్న పిల్లలు పక్కనే ఉండాలి
హు హ్ అందువల్ల మధ్యాహ్నం ఏం ప్రిపేర్ చేస్తున్నారు వంటా
మధ్యాహ్నమా ఈరోజు ఆల్ మిక్స్డ్ కర్రీ చేయాలనుకుంటు న్నాను ఆ కర్రి కర్రీలో కూడాఆ ఆల్ మిక్స్ అంటే కొంచెం వంకాయలు దుంపలు దోస కయాలు చిక్కుడు చిక్కుడుకాయలు అన్ని ఆ ఆ అంతే ఆ పుల్లకూర అంటే ఆకు కూరలు వేసి కుండా ఓన్లీ కూరగాయలు ఆన్ మాట ఆప్ కొంచెం కొంచెం ఆలు కొంచెం తక్కువేసి ఆలు వేస్తే అదో కట్ టేస్ట్ వస్తుంది కానీ ఎక్కువ తినకూడదు కదా కాబ్స్ ఎక్కువ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి మ్మ్ అందుకని ఆ అన్ని వేసి కొంచెం ఇగురుకూర లాగా చేసేసుకొని ఆ చారు పెడుదామది చారు పప్పుచారు అది మాకు కంపల్సరి అన్నమాట ఒక పప్పు ఆ పప్పు రోజు రోజు అంటే ఈ రోజు చారు చేస్తే రేపటికి కూడా ఉంచుతాను అఫ్ కోర్స్ ఆ ఆకు కూర పప్పులు అలా చేస్తే మాత్రం నెక్స్ట్ డేకి ఉండవు అసలు బా సరిపోలంటే కొంచెమే చేస్తా కొంచెమే చేస్తా ఆకూరి పప్పులు కూడా అన్ని అన్ని ఆకు కూరలతో పప్పు చేస్ సాన్ నేను అన్ని ఆకూరల తోటి ఆ వెజిటబుల్స్ ఏసి దొండకాయ పప్పుని దోస టై పప్పని అట్లా ఆ ఆ పప్పుతో పాటు ఊ కూరగాయలు గోడ అంటే అంటే వేరుగా పిల్లల్ కోరుగాయలు తినక పోయినా ఇంగ పప్పుతో పాటు యాడ్ చేస్తాం కాబట్టి ఆ వైటమిన్స్ కూడా మనకి బాడీకి
అవును నేను కూడా అంతే ఒక్కొక్కసారి ఆ నేను కూడా ఒక్కొక్కసారి అట్టే చేసేసది వాళ్లు కూర్గయల్ ల్తినరు అప్పుడు ఆ పప్పుతో ఇగ మిక్స్ చేసిచ్చేస్తారు
ఇంకా ఆకుకూరలు కూడా అంతే అక్ మా ఇంట్లో పప్పు కంపల్సరీ కూ చేస్తాం టూ డేస్ కు అంటే ఈ రోజు తెస్తే అయిపోయింది అనుకోండి మళ్ళక్ నెక్స్ట్ ఇదే ఖచ్చితంగా అంటే ఏదో ఒక వెరైటీ ఆ పప్పు చారు పప్పు ఆకూర పప్పు సాంబార్ ఖచ్చితంగా ఒక పప్పు ఐటం ఉండాలి
మరి కందిపప్పు వేడి కదండి
అంటే ఇవి యాడ్ చేస్తాం కదా ఈ రోజు ఆకూర పప్పులు చేస్ తెమను కు ఆ మళ్ళ రేపు రసం ఎల్లుండి పప్పు చారు ఇంకొక రోజు సాంబారు అట్లా డిఫరెంట్ వెరైటీస్
ఆహాహా హా ఓకే ఓకే
అంటే అన్ని పిల్లలకు కానీ మనకు కానీ అన్ని ఒ ఆ వైట్మిన్స్ ఊ అన్ని ప్రోటీన్స్ అన్ని రావాలి అని జాగర్తా ఊ అ అంటే మళ్ళీ ఈవినింగ్ కి చెయ్యను మార్నింగ్ చేస్ తింటే ఆ ఈవెనింగ్. ఓ ఉంటది కద్. ఆ మార్నింగ్ సాంబార్ చేసిన పప్పు ఆ రెండు పట్లు చేయునువ్ ఇంకా సరిపోదు అను. కుంటే ఆ కొంచెం చిన్న చిన్న వంట అంటే ఎగ్. పరోటానీ ఉమ్. ఆ చిన్నయ్.
ఉమ్ తోవ నేన్ మేం కూడా అంతే ఎప్పుడైనా సాంబార్ పెట్. దేహనన అంటే ఆ ఇంగానాన్న రెండు పూట్లకు అదే మార్నింగ్ ఏటో టిఫిన్ కాబట్టి. టీ. ఆ మా నైట్కిికి మా ఆమ్. తునకై సరిపోతుంది. ఇంకేదన్న తాలింపు. కావాలంటే అడిషనల్ ఒకవేళ అయిపోద్.
ఉమ్ చిన్నది చిన్నవంటే సాం అంతే అంతే ఆ అంతే అంతే అసలు సాంబార్ చేసామంటే. అంటే మనకి చాలా వాటిల్లో యాడ్ అవుతుంది. తెలుసా దోస్ ఇడ్లీ ఇడ్లీ. సాంబార్ తిని యోచ్. ఒకరోజు. అంటే ఒక పూట టిఫిన్ అయిపోద్ది. ఆ భోజనానికి అయిపో.
ఉమ్ అవును.
ఇంకేంటండి ఇట ఇంకా ఏం వంటలు బా పిండి వంటలు చేస్తా.
ఉమ్ పిండి వంటలు రావండి‌.
ఇగ అంతేలే ఇప్పుడు. కొత్త కాబట్టి నేర్చుకోవాలి.
ఉమ్ అవును పిండి వంటలు రావు ట్రై చేస్తా ఆ ఇంకొంచెం పిల్లలు పెద్ద అయినారంటే. టె ఇంక వాళ్ళ కోసం అన్నా చేయాల్సి వస్తుంది.
నేర్చుకోవాలి అవును నేర్చుకొని దాన్. దాంట్లో. కూడా మనం. అ కొంచెం హెల్త్. దిగా ఉండేయి. ఎక్కువ నూనె పేల్చుకుండా అలా ఉంట్. డ చేసుకుంటే కూడా రాగి లడ్డు అంటే మ్మ్ గోధుమ పిండితో కూడా ఆ కొన్ని చి చ్ ల్యాండ్ ఇవ్వాలండి చేసి
అవును బననా గోధుమ పిండి వేసి మిక్స్ చేసి అవునవును కేస్
చపాతి లాగా చేసి
మ్మ్ అ అవును బట్ అవన్నీ చెయాలని ఆశ ఉంటుంది కాని ఈ పిల్లలతో నాకు సరిగిపోతది వంట చేసి వచ్చేలోపలో ఒక యుద్ధం అయిపోతది
పిల్లలు చిన్న పల్లలు
ఉ పక్కనే ఉండాలంటారు
అవునవును వాళ్ళు కొంచెం ఫోర్త్ ఫిఫ్త్ లాలఓయ్ చారు అనుకో వాళ్ళు స్కూల్ కి వెళ్ళిపోతారు ఫుల్ డే మీకు కొంచెం టైం ఉంది అన్ని వంటలుయన్నీ కొత్త కొత్త వంటలు ప్రిపేర్ చేయడానికి కానీ నేర్చుకోవడానికి కానీ
అవును చెయ్యాలని అయితే అప్పుడైతే మ్యారేజ్ కా అందుకో చెయాలని వంటలు ఎన్ని రకాల వంటలు చేసి పెడదామని ఇప్పుడు పి వాళ్ళ
కానీ మీకు కొంచెం టైం ఉందిలే ఇద్దరు పిల్లలు ఒక ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ వచ్చిందంటే వాళ్ళ స్కూల్లో బిజీ అయిపోతారు ఆ మీరు దాని మీద కాన్సెంటట్రేట్ చేయ
అవునండి నేను ఈ జూన్ లో చేర్పించేద్దాం అనుకుంటుానా అ స్కూల్ కి పెద్దోని ఆ అప్పుడు కొంచెం ఫ్రీ అవుతా హస్
అవును చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనం చేయలేము, ఇప్పటి నుంచే వాళ్ళకి కొంచెం మంచి, హెల్దీ ఫుడ్ అట్లా కొంచెం రాగి, బాగా అలవాటు చేయండి రాగి, బాయిల్డ్ ఎగ్స్ అట్లా తింటాం అల్వాట్ అయిందంటే వాళ్ళు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా, ఒక ఎగ్ తినిపించేసి ఒక గ్లాస్ రాజమాల ఇ చ్చేస్తే చాలు ఆఫ్టర్నూన్ వరకు, ఫుల్లు చల్లగా ఉంట ది ఉ హు స్టమక్ ఫుల్ ఉంటది.
అవునండి వాడు నైట్ పూట వీడు సరిగ్గా తి తిన్నడు, నైట్టు మధ్య లో లేసి, తిన్న ఏడుస్తానే ఉంటాడు. ఇగాలే ఏమిరా అంటే, పాలని ఏం వద్దు అంటాడు కానీ ఏడుస్తాడు,
ఆ తెలియట్లే వాడికి తెలియదు మనమే ఏదో ఒకటి పెట్టాలి. కొంచెం వాడు తినేదాన్ని, వాళ్ళకి రోజు ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ ఇస్తే కూడా వాళ్ళు తినరా, మనం కొంచెం వాన్ని కొంచెం అదే ఫుడ్ని కొంచెం ఇది చేసి మోడిఫై చేసి, పెట్టండి, ఉ లేకపోతే తినరు ఉ ఇంకా మీ పెద్ద బాబుకి ఏమి ఇష్టం.
వాడికి ఎక్కువగా చిన్నవాడికైనా పెద్దనికి అయినా మ్యాగీ మీలాగదు, ఉంటామా మ్యాగి ఎప్పుడైనా డిస్ట్ చేసుకొన్ని ఇంకా దా మ్యాగి కాగా వీళ్ళు అయితే ఫ్రూట్స్ బాగా తింటాడు.
ఓకే, ఓకే, ఓకే
చిన్నోడు ఒక్కొక్క ఫ్రూట్స్ తింటాడు కొన్నీ తినడు